హలో
ఈ మధ్య కాలంలో ఇరాన్ మరియు ఇజ్రాయల్ మధ్యలో యుద్ధం జరుగుతుంది దానిపై మీ స్పందన
ఇక నా స్పందన అంటే ఇక ఏముంది ఇకది షాడో వార్ అంటే ఇప్పుడె కాదు మెనీ ఇట్స్ బీంగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఓ ఇంగ్లీష్ సో బికాస్ అఫ్ ఓకే లెట్ మీ రీడ్ హౌ ఎవర్ ఫ్రమ్ ట్వంటీ ట్వాంటిఫోర్ ద కన్ఫ్లిక్ట్ హస్ తెలుగులోనే మాట్లాడాలా మొత్తం
ఆ
ఇంకా యుద్ధం జరుగుతుందంటె చేస్తే చేసిర్ యుద్ధం గాని ఈడ మనకి ఈ ఇదేమంటారు ఈ రా ఈ క్రూడ్ ఆయిల్ గాని వీటి ప్రైసెస్ విరిగిపోయినయి
అవునవును
అట్ల
కానీ మన ఇండియాలో ఉన్నాయి కదా రిజర్వ్స్ ఉన్నాయి త్రీ మంత్స్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్తారు మరి అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము
త్రీ మంత్స్ రిజర్వ్స్ అంటే సరే త్రీ మంత్స్ సరే అది నిజమే అనుకుందాం త్రీ మంత్స్ రిజర్వ్స్ కాని త్రీ మంత్స్ రిజర్వ్స్ తోనె అయిపోతుందా యుద్ధం
త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పటికె మార్చ్ ఏప్రిల్ మే జూన్ కూడ ఎంటర్ అయత్తన్నం ఇంకా అట్లె నడుస్తున్నాయి
ఇంకెన్ని రోజులు ఉందో తెల్వదు పెట్రోల్ బంకకు పోతె వాడైతె పెట్రోల్ కొడుతాడు ఇప్పటికైతె
పెట్రోల్ పైస అయింది ఇప్పుడు పెంచుతున్నారు ఒక రూపాయ మూడు రూపాయలు పెంచిర్రు మొన్న
అట్ల ఇరానోడు ఏమంట ఇరానోడు ఏమంట టడు వీళ్ళంతా మొత్తం ఒకటేసారి అందరు ఆక్యుపై చేసుకుందాం అనుకుంటురు అని చూస్తురు ఇజ్రైలోళ్ళు అని ఆ వాడంటడు అది గిచ్చికింత ఉంటది ఇజ్రైల్
అంటే మొత్తం ఓల్డ్ మొత్తన్న
ఆహా వల్డ్ మొత్తాన్ని గాదు వన్ అంత సీన్ లేదు వాళ్ళకి గాని ఆ వెస్ట్ మొత్తాన్ని వెస్టన్ వెస్టర్న్ మొత్తాన్ని మొత్తాన్ని ఇస్లామిక్ యూనిటి యుద్ధం అవుతురు అట్ల అ చేద్దామని చూస్తుర్రని ఇరానోడు అంటాడు అదే ఇజ్రాయిలోడు ఏమంటాడు వాళ్ళే టెర్రరిజాన్ని డెవలప్ చేస్తుర్రు అని వాడంటడు
ఎవరు ఇరానోడు
ఆ ఇరానోడు టెర్రరిజం డెవలప్ చేస్తుంటని వాడంటాడు ఏ ఇవన్నీ ఎందుకు ఇంకా చూసుకున్నాం ఇంకా ఎవడ ఏం చేస్తున్నా చూసుకున్నాము ఎవడు గెలిస్తే ఇంకా వాడె కరెక్ట్ అని
అయినా ఇరాన్ ఇరాన్ లో అంటే డిఫరెంట్ డిప్రెంట్ టీమ్స్ంటాయంట అంటే ఒక దానికి సంబంధం లేకుండా ఎవర్నీ వాడుేసుకుంటూ పోతనే ఉంటార అంటే కొన్ని కొన్ని ఈ అదే యూట్యూబ్ షాట్స్ వాడ చెప్పతాడు ఇప్పుడు ఒక హెడ్ ఉండాలి ఒక హెడ్ డలీట్ చేయాల అట్లే ఉండదంట వాళ్ళకి
అవునువును
ఇండివిజువల్ టీమ్స్ ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళంతా చేేసుకుంటాం కానీ చాలా గ్రేట్ చెప్పాలంటిరాన్ యూఎస్ ని కూడా అంటే యుఎస్ వార్ వచ్చినాక కూడా ఇంకా ద డిఫెండ్ చేస్తుంది అంటే
ఒరే అది ఇస్లామిక్ జిహాద్ అట్లాంటి ఏమంటారు ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేస్తుంది రా ఇరాను అది మరి యుఎస్ వాడు వూరికి నీ చేస్తాడా వారు వా ఆగ టెరిస్ ఆర్గనైజేషన్ అగేన్స్ట్ అ సరి వాడు
ఏమో అందులు ఉన్నా ఆయిల్ జ అన్న వసుకొని విడి ఇంకా ఏమంటారు ఏ చెప్తాం అంటే ఇంకా రిచ్ కావాలని అన్నట్టు అన్న కొన్ని కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి
అట్లా ఏమో మరి ఇక ఇక ఏమంటారంటే అడా నైన్టీన్ ఎయిటీస్లా
ఉమ్
ఏంటిదో విడి పేరు హెస్ బాలానో ఏ పేరో అని పేరు వాకి ఇరాన్ వెపన్స్ ఫండింగ్ మిసైల్ ఇవన్నీ ప్ర ఏమంట ప్రొవైడ్ చేస్తున్నానంట వాడట్ల ఇరాైల తోటి కలిసి యుద్ధాలు చేస్తున్నానంట
ఆహా
అట్లా అట్లా చేస్తుండే ఇం ఏమో ఉ మరి అట్లా అట్లా అట్లా చేస్తుండే వాడేమో మీరు టెర్రస్ట్లను సపోర్ట్ చేస్తు వాడంటాడు మీరు అందరిని ఇట్లా జోలి చెప్పి ఏప్రిల్ ఫుల్ చేస్తున్నాని వీడు అంటాడు సరే అన్నోళ్ళు బానే ఉంటారు ఎవడు
అ ఎక్స్ లోనే ట్ర హ ట్రూలీ పీపుల్ ట్రంప్ అనేది ఉంటే ఒక ఛానల్ ఉంటుంది అందులో ఒకటి పెట్టిండు మేము ఒకరిని చనిపోయినడిని బతికించాము ఏవి కొన్ని డ్రగ్ డ్రగ్స్ టేస్ట్ చేసినాము ఆ డ్రగ్స్ లో ఒక డ్రగ్ ఏందది అంటే ఆ డ్రగ్ వల్ల బతికిండు ఒకడని
వుడు సచ్చినోడు మొత్తమే ఫంక్షన్స్ అయిపోయినాడు మలబత్ కిండా
పట్ండు కానీ వాళు పోసి పెట్టిండు కానీ ఇం ఎవరన్నాం
అదే కదా చెప్పనీకన్నా న ఎట్లుంగరా సరే ఆల్మోస్ట్ సచ్చటని బతికిచ్చిన అంటే ఓకే నమ్మచ్చుగాని అదే కదా సచిన్నోని బతికిచ్చేదండి వాట్ ఈజ్ దట్
ఇంగ అట్లే జేస్తాడు ట్రంప్ ఎప్రిల్ ఫుల్ చేస్తాడు అందరు మొన్నప్పుడు గూడా అట్లే ఉండే వారు నాకు పేష్ణము మాకు ఇరాన్ ఇట్ అట్లేేయిపింది అట్లా జెప్పింది మ
అన్అన్నాడు వాడు బాంబేసిండు అదే కదా అరి అరే ట్రంప్ పెద్ద కామెడీరా ట్రంప్ది
నాకు తెలిసి మనకి ఇంకా ఒక నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ లా చాలా గట్టి దెబ్బ పడుతది ఇండియా మీన ఇదే ఆయిల్ ఆయిల్ అదే ఆయిల్ పైన ఎక్కువ
ఆయిల్ మనం హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంట్ ఇంపోర్ట్ చేసు అంటే ఇంపోర్ట్ చేసుకుంటాంట ఆ ఎయిటీలో సిక్స్టీ పర్సెంట్ అటు నుంచి వస్తుంట వెస్ట్ నుంచి ఇరాన్ సైడ్ నుంచే అట్లా స్ట్రెయిట్ ఆఫ్ ఫార్మస్
మరి కష్టం కద అంత అంటే అంత
సి పర్సెంట్ అదే గదా సిక్స్టీ పర్సెంట్ గ్యాప్ ఎట్ ఫిల్ చేస్తార సరే అందరు సిఎన్జి కూడా ఫెయిల్ లే గానీ అరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లే వాడి వర్క్ ఫ్రమ్ హోమ్ లే చేసినా
సరిపోదు
అదే కదా ఫుడ్ కు ట్రాన్స్పోర్ట్ కు ఎట్లయితది
ప్రతిదానికి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ఒక ఒక వైర్ మ్యానుఫ్యాక్చర్ అయ్యలా ఒక గ్లాస్ చేయాలంటే ఒక ఏం చేయాలన్న గ్యాస్ స్ వాలి
అదే కదా ఇప్పుడు చిన్నగా దానివల్ల అందరికిీ ఎలక్ట్రిసిటీ మీద డిపెండెన్స్ పెరిగిందా వాడు యూనిట్ కు ఒక్కటే రూపాయి పెంచం ఇండియా వైడ్గా
అ
ఎంత పెరుగుతది బిల్లు మనకేం పెద్ద పెరగదు మనం ఎంత మహాంటే మూడు వందల యూనిట్లు వాడతాం మూడు వందలు పెరుగుతదేమో
ఉమ్
వాన్ కింత రెవెన్యూ జనరేట్ అయితది
గ అదే ఇంగ అంటే ఎలక్ట్రిసిటీ ఒకక్కటి మ దగ్ర ఎక్కువ జనరేట్ అవుతు కాట్టి అంటే పెద్ద వేరే దాని పైన డిపెండ్గాము కాబట్టి మన దగ్గర ఉన్నాయి కదా ఆ బొగ్గు ఉంది హైడ్రో పవర్ సిట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అవన్నీ ఉన్నాయి కాబట్టి నడుస్తుంది ఎలక్ట్రిసిటీ దీమేతే దెబ్బ వాలవదు నా తెలిసి ఎలక్ట్రిసిటీ మీద అయితే
ఎలక్ట్రిసిటీ మనం మస్తు జనరేట్ చేస్తాం కదరా
ఏ డ్యామ్లు ఏడ పడతారు డ్యామ్లు కట్నం
అదే కదా
ఎక్కడా కింద మీ నేమ్ చూడకున్
అట్లా ఏదా ఏ కింద మీద చూసేయండి ఆ ఆడఏడ మన కమం కడ ఇల్ంద కడ తోవ్వుతారు తోవి తూవి తూవి తూవి అడాట్లేలే
ఇప్పుడు నెక్స్ట్ మరి సిక్స్ మంత్స్ లో అయితే మనకి ఏదో ఒకటి అయితది నాకి తెలిసి క్రూషల్ మన్స్ అంటే ఇప్పుడు ఒకవేళ అది ఓపెన్ చేసినా అదంతా ఆ గ్యాప్ అంతా సెటిల్ కాడానికి చాలా టైం పడతది ఇ ఇప్పుడు అదేమి ఇట్లా డ్యామ్ లా కాదు కదా సడన్ గా వాటర్ వచ్చేసి ఇంకె
ఇప్పటిదిప్పుడు వారాగిపోయినా కూడా మీర అన్ని సెటిల్ అయ్యి ఆ షిప్పులు మళ్ళ మన షిప్పులు మన తానికి రాడానినికి టైం పడుతుందా ఓ నెల రోజులు అన పట్టదా అనించిడికి రానికి నెల రోజులు పట్టిన తర్వాత ఒకటేసారి అంత ఫ్యూల్ వస్తే పెడతారా మనల్ కుక్ కల్ మట్డట మట్లాడ
ఆ
అట్లా ఏదో అయేటట్టే ఉందినీ ఏదో అయ్యేటట్టే ఉంది కానీ
కానీ ఇంకా తెలుస్తలే మనకి ఇంకా కార్లు నడుస్త స్తున్నాయి అన్ని ఫ్యూల్ ఉన్నట్టుంది మరి రిజర్వ ఉన్నట్టుంది అందుకే నడిపిస్తున్నారు
అప్పుడసారి ఇట్లే వచ్చిందట
ఆ
ఇంతకు ముందు ఒకసారి వస్తే అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఏం చేసి ఉండు అప్పుడు రిజర్వ్ లేకుండానంట
ఆహా
నీమ రిజర్వ్ సరే ఇప్పుడు అంటే ఇంక అప్పుడు నడిచందంట అప్పుడు అప్పటికి యుద్దం అయిపోయిందంట వచ్చిందంట మన ఫేల్ మన వచ్చి చేసినంత సరే ఇప్పుడుంటే ఇట్లా అయ్యింది మళ్ళా ఫ్యూచర్ లో ఇట్ల అయితే ఏం చేయ్యాలే అని ఆలోచించి ఇండియా వైడ్ ఇగా అసలు రిజల్ట్ పెట్టుడు స్టార్ట్ చేసిందే అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పటి నుంచంట
ఉమ్ హు హుం అంటే మళ్ళ ఫ్యూచర్ లో ఎక్కడ అంటే ఏమన్నయినా
ఆ ఆ ఆ కొంచెం జర యుద్దం కొంచెం ప్రొ లాంగ్ అయినా మనో మనది మనం బతకగలగాలి వాడ్ని వీడ్ని అడగకుండా
ఉమ్ ఎన్ని కొన్నిరోలు
గట్ల
మొన్న చూసినావా చై ఎందది రష్యా వాళ్ళు చైనాకు ఆయిల్ ట్యాంకర్ ని ఇండియాకి మళ్ళీచ్చురు.
హవునా
ఉ మోడీ అడిగిండంట అర్జెంటుంది కొంచం ఉంటే
సరే నీకంటే ఎక్కువనా భాయ్ అని పంపించిండా
చైనాకు పోతునే అంట ఇండియన్ ఓషన్ పైన అంటే ఇండియన్ ఓషిన్ మీదుగా
ఆహాహా ఇండియన్ ఓషన్ ఏడుంటది రా ఇండియన్ ఓషన్ ఇండియా కింద ఉంటది బే, అచ్చా అటునుంచె అట్లా చైనా పోతుందా.
వర్జంట్ అంటే ఒకటి పంపించిండంట
అది ఎవనివి రష్యన్ వేన
రష్యన్ వోనివే చైనాకోతున్నై
చూసినవా వాడు మాకు చైనాకు వడదంటాడు వాడి చేసి చెడీలు వాడిస్తాడు
ట్రేడింగ్ ట్రేడింగ్ అంటాడు ఏమన్నా అంటే చైనా కూడా ఎక్కువ డిపెండెంట్ ఉంటందింట కారా ఫ్యూల్ పైన
దాని ప్రొడక్షన్ స్పీడ్ మీద ప్రొడక్షన్ ఆ ఏమంటది వాల్యూ మీద చీప్ లేబర్ కాట్టి ఇండియా కంటే అక్వాగ ఉంటారు అడ కూలీలు కాబట్టి
అదే మందెకుంటారు పని కొంచెం ఆ పని కూడా కొంచం ఓకే ఓకే ఉంటదా కాబట్టి ఇంకా
ప్లస్మా మొత్తం అసలు మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఉనే అన్నాయి అడ్నే కదా
అవును ఇప్పుడ ఏం ఇప్పుడు వైర్లు మ్యానుఫ్యాక్చర్ ఎలా అకేయిదచ్చు
ఆ అడ్కే పోయి తెచ్చుకోవాలి ఇడా ఏం ఉండవ్ ఉండేది మనతోన
ఆ పతి చిన్న చిట్కా నుంచి
ఆ ఇవన్నీ డెవలప్ అయిన కంట్రీలు అన్నీ ఉంటాయి ఈక అమెరికా రష్యా ఇవన్నీ వందంట్లో వాడు కంపెనీలు పెట్టుకోడు దేశం కారబ్ అవుతుందని ఈ చైనా లా ఇండియాల
పెడతాడు మఫక్చరింగ్ అంటాడు హా వాళ ఎన్రామెట్ రూల్స్ కట్టి ఉంటాయి కాట్ మరి అందుకే యు ఎస్ ఏ ల అప్పుడెప్పుడో ఉన్న ఆయిల్ రీగ్స్ అట్లే ఉన్నాయంట కొత్తగా వాడెన్ని ఏళ్ళ నుంచి ఒక్క ఆయిల్ రిగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయలే అంట ఆల్రెడీ ఉన్నదాందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం బెటర్ చేస్ కుడుస్తరు అంట కానీ కొత్తది ఒక్కసారి కూడా కట్లే అంట ఇన్ని ఇయర్స్ నుంచి
ఈన్ జర్మనీల ఇంటి ముందలున్న చెట్టు కొట్టాలన్నా గవర్నమెంట్ కు పర్మిషన్ రాయాలంట లెటర్ రాయాలంట అంటే వాడు ఇయ్యడంట అట్లా కొట్ ట్టేసి వచ్చా అంటే వాడు ఏయ్ కొట్టేయకూడదు అంటాడంట అట్లా అట్లుంది అది ఈడ పెడతడు పెద్ద పెద్ద మొత్తం భూములు మంచం అనే తాన మొత్తం లీజుకు తీసుకుంటాడు
ఆ
కలిపి పాడేస్తాడు మళ్ళా పోయేటప్పుడు ఇంకేం ఇంకేం ఉంటది వాడు పోయినాక
సరే మరి
సరే రైట్